హలో హలో హాయ్ బావున్నావా?
ఆ బావున్నా, నువు బావున్నావా?
ఆ బావున్నా. ఏం చేస్తున్నావ్?
ఏం లేదులే ఇంతకుముందే తిని కూర్చున్నా.
ఏం టిఫిన్ చేసావు ఈరోజు
టిఫిన్ ఇడ్లీ.
ఇడ్లి చేసారా ఆ
ఆ నువ్ తిన్నావా?
తా తిన్న
ఈ నువ్వేం చేసినవ్ అంటె మీరేం చేసిండ్రు
మేము అదెంది గోధుమరవ్వ ఉంటది కదా చాలా రోజులు అయిందండి వేసి అది చేసుకున్నం ఆ ఉప్మ
అవునా
మీరు తింటార ఉప్మా
ఆ తింటా గాని అప్పుడప్పుడు ఇది గోధుమరవ్వతోటి ఉప్మా బాగుంటదా
అవును అది సన్నంది ఇట్ల ఉడికిపోయి బాగా మెత్తగా అయితది కదా ఇట్లా ఉగ్గులేక్ గయితది అదంతా తినబుద్ది కాదు ఇది గోధుమ రవ్వ అయితే మంచిగా ఇట్లా పొడి పొడిగా ఉంటది మంచి గుంటది
ఆహ ఇద్ దానికంట్ ఇదే బెటర్ గాని
అవును అదీ అది బొంబయి రవ్వ కూడ అది సన్నం ఉప్మా రవ్వ అది కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం కొత్తిమీర్ టమాటాలు వేస్తే అది తోటి మంచిగా అనిపిస్తుంది రోజు తింటే కూడ తినబుద్ది కాదు అంటే ఎప్పుడో ఒకసారి తింటే ఆ తినొద్ద్దది
అవును మీరే చేస్ నువ్వే చేసినావ
లేదు మా మమ్మీ ఏసింది
ఆహ
మీరు తెచ్చుకుంటరా ఎప్పుడయిన తింటార
ఇది ఓన్లీ బొంబే రవ్వ అంటరు కదా అదే ఇది తినరు మా మాలు గోధుమ రవ్వ
ఆహ ఎప్పుడు చేయలేద ఇది గోధమరవ్వ
ఒకసారి చేసినం మేము అంతే
ఆహ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళ మన ఇంటికి చుట్టాలొసై ఉప్మానే ఎస్తారు
ఆ అవును ఇగ అదే తొందరగా అయిపోతు తది కదా ఇప్పుడు ఇడ్లీ చేయాలంటే ఓ ఇంత ఇంత పెట్టాలి అది కాదు దోసలు పోయాలంటే గంటలు గంటలు ఉప్మా అంటే ఒకసారి స్తరు పోసి అది వేసినాం అంటే అయి పోతది పది నిమిషాలల్లా
అవును కనీిక ఆల్ కనీ ఎవ్వరు తినాడానికీ ఇష్ట
అవును తినడానికి ఎక్కువ చూడారు దాంట్లో ఏదో చట్నీ ఉంటది కదా పచ్చడిర ఏదో అంత కొంచం
ఆ అవును ఇక తొందర అయ్యేదంటే అదే మరి పెళ్ళిళ్ళలో మళ్ళీ టైమ్లు ఉండవు ఏం ఉండవు అంత మందికి వండాలంటే మనకి కష్టం అవుతుంది వేరే ఏం టిఫిన్స్
ఆ ఆ పూరిం చేయాలండి నా బా కష్టమే ఇది చేయాలన్నా కష్టం ఉమ్ అంత గంటలు గంటలు అంత మందికి చేయాలంటే ఇది కష్టం అవుతుంది
టా తింటారా టిఫిన్స్ ఇంలోనే వేసుకుంటారా బయట మంచిగా ఉంటాయా
అంటే ఏటన్నా వెళ్ళినప్పుడు ఇక తప్పదు కదా
ఉమ్ కానీ బయట అసలు దేముది కాదా ఆ చట్నీలు అంతా వెరైటీ వెరైటీ ఉంటాయి నాకు ఇంట్లో వేసినాయి బుధియతధి బయట షనిసస్తాది అసల్ తినబుధి కాధు
ఉమ్ బేటది అంత హెల్తీ కాదు కాని ఎప్పుడన్నా ఇక తప్పదన్నప్పుడుసి వస్తుంది కొన్ని కొన్ని దగ్గర బానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని దగ్గర ఎట్లానో అవి టేస్ట్ వెరైటీ ఆనిపిస్తుంది
అవును మనం ఇంట్లో వేసుకున్న వాటిలు క్క ఉండయి అంత ఎళ్లానే ఉంటాయి కాని బాగా మంది వచ్చి తింటూనే ఉంటారు రోజు ఇట్లా డ్యూటీలకి వెళ్ళేట వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేట వాళ్ళు ఇంక వాళ్ళకి టైమ్ ఉండదుో ఏమో కానీ ఏవెవో తింటూనే ఉంటారు ఫుల్ రష్ ఉంటుంది ఇక పొద్దున
అవునవును
మీకు ఇది అచ్చా సేమ్య ఉప్మా వేయడం
సేమ ఉఊప్పనా నేను ఎప్పుడ చేయలేదు అది అంటే తిన్నా కాకపోతే చేయలే ఎట్లా చేస్తారు
ఇట్లా ఏంటి ఏసరి పెట్టాలి ఏసరి పెట్ట
అది ఎంత ఎంత ఎంత క్వాంటిటీకి ఎంత వాటర్ పోయాలి అన్నది నాకు కరెక్ టి
ఆహా కానీ అది బాగుంటది నాకు ఇట్లా పాయసం తీయటి సేమయ కంటే అది సేమయ ఉప్పుని మంచిదినా బద్దు అది
నాకు కూడా ఇష్టమే కాకపోతే అది ఎంత ఎంతకి ఎంత వాట ర పోయ్యాలి అనేది కరక్ట్ థెలియధు నక్
ఆహా కానీ బాగుంటది అది సెమ్యా ఉప్మా
అవును
మీరు ఇంకేం చేసుకుంటారు టిఫిన్స్ కి
టిఫిన్సా ఎక్కువ ఇవే పూరి వడ దోశ ఆ వచ్చు వడ
కదా లోపల ఇట్ల పిండి పిండే ఉంటద
లేదు మంచిగా కాలుతది అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగాసేపు కాల్చాలి అప్పుడు మంచిగా ఉంటది లేదంటే పిం తొందరగా అయిపోవాలని మనం హై ఫ్లేమ్ లో పెడితే హై ఫ్లేమ్ లో పెట్టినాం అను కోన్ ఇగ అది పైనేమో మొత్తం కల్తాది లోపలేమో పిండి పిండే ఉంది టది అది
అవును కానీ ఎందుకు వడ తినబుద్ధది కాదు ఒకసారి మేము ట్రైన్ లో ఎటో వెళ్ళినం లాంగ్ షిరిడికి అయితే అక్కడ ఏం చేసిన కదా ఇట్లా అమ్ముతారు కదా పర్సలు చేసి అక్కడ ట్రైన్లలో ఆ చె ట్నీలల్లోనే వడలు ముంచి ఇచ్చిండి అయితే అప్ ఉందండీ నాకు అదైతే తినబుద్దే కాదు ఇగ ఆ వడ
అవునా
ఆ వడ అంటేనే ఇష్టం ఉండదు ఇగ
ఆహ
బోండా తినబుద్దు అయితది ఇంట్లో వేసిన బోండా బాగుంటది బయట అయి అంత మంచిగా ఉండయి ఒకసారి మంచిగా ఉంటాయి ఒకసారి మంచి ఉండయి మీకచ్చా బోండా చేయడం మైదా పిండితో చేేసుకుంటార బియ్యపిండ
అప్పుడప్పుడు ఇగ ఏది అవైలబుల్ అనుకుంటే అది, ఎక్కువ అంటే మైదా తోటి బానే ఉంటె టేస్ట్ బియ్యం పిండి కంటేగాని మైదా.
గోధుమ పిండి తోటి కూడా చేసుకుంటారు కదా, గోధుమ పిండి తోటి కూడా చేస్. కుంటారు కదా
ఆ అవును మైదావి బాగుంటాయి అని అది హెళ్తుకి మంచ్
ఆవును మెన్ మంచిది కాదని ఎక్కువ తినొద్దు అంటరు మైదా
హుమ్ అరే
ఉ గారెలు యి ఇవి అమ్ముతారు కదా బయట ఇంకా
హ్మ్ అవును ఈ బబ్బర్ పప్పు వే మినప పప్పు ఆ స్నాక్స్ ఐటమ్స్ కోవన్
అవును
మీరు వ్యవసాయంగా చేయంగా చూసిండా ఎప్పుడైనా
లేదు చూడ్ లేదు ఎప్పుడు
అంటే ఎట్లా చేస్తారు ఏంటిదని అట్లా చూ చూడలే మీరు ఎప్పుడు
ఆహా ఎప్పుడు చూడలేదు
వరి పండించడం ఆ
మీకున్నాయా పోలాలు
ఆ ఉన్నావ్ మేం పండిస్తాం వరి పండిస్తాం ఆ వరి వేస్తాం ఆ నేను ఎక్కువ వెళ్ళను ని మేము అంటే చేపిస్తామ అన్నట్టు
ఆహా ఇప్పుడు ఎట్లా ట్రాక్టర్ తోటే దున్నతారా ఎడ్లువా
ఆ ఇక ఇప్పుడు ట్రాక్టర్లు ఎడ్లు అవి లేవు. అప్పట్లో లాగా ఇప్పుడు అందరు చేస్తలేరు కదా అప్డేట్ అయ్యంరు అందరు అప్పట్లో అయితే ఎడ్ల తోటే చేసేవాళ్ళు. ఆ అవునవును మిషన్స వచ్చినాయి.
మీరు బాగున్నారా మనావి
కొనడం కాదు అవి ఉంటరు కదా వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళని పిలిపించుకోవాలి. ముందే బుక్ చేసుకోవాలి. సీజన్ ఒతే వాళ్ళకు ఇదైతది వాళ్ళ వచ్చి వాళ్ళకు చేస్తే ఆ కోసేసి అక్కడ అన్ని వేసేసి వెళ్తారు అన్నమాట.
ఆహ మంచిగ వస్తద మరి లాభం.
యిక లాభం అంటె వస్తది, మంచిగ ఇట్లె వర్షాలు బొయ్ ఏమంటే కరెక్ట్ గా అన్ని టైంకి మంచిగ ఉంటె వస్తది. అవన్నీ మంచిగ పండిన తర్వాత వర్షాలు అంతా అంత పోతది ముందుగ వస్తె బాగుంటయ్. యీస్ మద్దె పత్తులు అయితె మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయ్ నాయ్. వర్షాలకు హుమ్మ్
ఒకసారి, లాభం వస్తది. ఒకసారి నష్టం వస్తదియిక, ఏ ఆహ్ బాతు ల్ కురమ్ బాగ్ జేస్ నరు యేమ్ జేసిన్నవ్ వంట జేసిండ్ర
ఆ వంట జేసినమ్మ యి ఆలుగడ్డ, వంకాయ.
కాయల్ మీ చెట్టుకి కాస్
అ ఆ అవును, ఇక కూరగాయలు గూడా కొన్ని కొన్ని పండిస్తాం మేము, వర్షాకాల అప్పుడు ఇప్పుడు లేవు అని, అప్పుడైతె సోరకాయ, బీరకాయ. అవి ఉంటయ్ కద, ఆ అంటె కొంచెం మాస్ సీజన్ ల అప్పుడు వేస్తాం, ఇప్పుడు గూడ ఒ యేస్తె అయిపొ వుంటై కాకపోతే, కొంచెం యిగ వాటర్ అవి మంచి గుండలె వాటికి.
అవును వాటర్ వేస్తె అవి పెరుగుతాయ్.
ఆహ్
ఎరువులు వాటర్ అన్ని కావాలె మనకు.
అవి యివి అన్ని అన్నమాట.
వయిలేట్ వంకాయల, గ్రీన్ కాయల
గ్రీన్ వే హ
ఆహ గుత్తి వంకాయల్ దెమో
గుత్తి వంకాయలు అవి లేవ్ అవి వెయాలి, సరిగ అవి లాస్ట్ టైం అవి యేసినం. ఈజ్ నెక్స్ట్ టైం అవి వెయాలి. బెండకాయలు అవి, ఆ ఉన్నాయ్, ఇంక అంటె కొన్ని కొన్ని. ఆస్ ఉన్నయ్ అట్ల, ఇప్పుడె కొ ఇంకా కాయట్లేదు, అంతకు ముందులాగ.
ఈసారి వంద వర్షం, ఆ వచ్చి, మొత్తం రాలిపోయింది. సో ఇంక చిన్న స్టేజ్, చిన్న పిందలె ఉన్నాయ్ యింక అవన్ని లేకపోతే ఈ పాటికి ఎపు ఎప్పుడో వచ్చేటి, పెద్ద పెద్దయి కాయలు.
అవును పిందలె ఉన్నయ్ అవి గూడ ఎక్కువలేవు అవి అమ్ అప్ప మొన్న బాగ ఫుల్లు ఎదురు గాలిలా వచ్చి రాలిపోయినయ
అవును బాగ వచ్చింది. మొన్న సడనగా వర్షం. దానివర మొత్తం పంట విష్ణు నష్టం అయింది బాగా
మీరు ఇంట్లోలో ఏం పెట్టారా చిన్న చిన్న
పూల మొక్కలే ఉంటాయి మాకు ప్లేస్ ఉండదంతా ఇంట్ల పెరడు లాగా కూడా ఏం ఉండదు ప్లేసు సో ఇగ చిన్న చిన్నవి పూల మొక్కలు కుండీలలోనే పెంచుకుంటాం
ఇట్లా ఇంట్లో కొండిల్ల కొత్తిమీర పుదీ అలాంటివి పెంచుకుంటారు కదా కొందరు
ఆ పెంచుకుంటాం అట్లా ఎప్పుడు తప్పుడు కర్రీలలో ఇప్పుడు ఆ సండే వస్తే చికెన్ మటన్ తెచ్చుకుంటాం కదా అలా ఫ్రెష్ గా వేయడానికి కి మంచిగా ఉంటది ఇట్ల కోతిమీర్ పుదీనా ఆ టమాటో మిర్చి ఇట్లా పెడతాను ఎప్పుడైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే బయటికి వెళ్లలేం పరి ఉంటే దూరం ఉంటాది కదా మార్కెట్ అట్లా అప్పుడప్పుడు ఫ్రెష్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది వాటి వాటి చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఫ్రెష్ కాగాస్తే ఫ్రెష్ ఎయిర్ మంచి పచ్చగా మంచి కనబడుతది
మీరు పెంచుతారా ఇంట్లో
అవును పెంచుతాం కొన్ని కొన్ని ఓ కుండీలో వేస్తే ఆ చిన్న చిన్నయి పెంచుతాం ఇగ
ఆహా
మీది ఉందా కొత్తిమీర ఉందా మీ ఇంట్లో
ఆ కొత్తిమీర కొత్తిమీర, మెంతి ఇప్పుడు ప్రజెంట్ ఉల్లిగడ్డలు అవి ఎల్లిగడ్డలు అంటారు కదా అవి ఇంట్లోనే అంటే అమ్మమ్ కాని మామన్ అంద మిమే పండించుంటాం అయ్
ఇంట్లో ఇంట్లో పండించినవి తింటే మంచిగా అనిపిస్తాయి
ఆ అవి మందు లేకుండా మంచిగా అంటాయి గా
అవును మందు లేకుండా ఏం కెమికల్స్ లేకుండా ఉంటయి కాబట్టి మంచిగా ఉంటాయి
మ్మ్ హెల్త్ కూడా మంచి మేము ఇంట్లో మందం ఎక్కువ వయ్యం గాని ఇంట్లో మందం పండించుకుంటాం అన్నమాట సరే మరి ఓకే అండి
ఉ సరే బాయ్